హాలండి బాగున్నారా?
నమస్తే బాగున్నామండి. మీరు బాగున్నారా?
బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
మేము మంచిగున్నామండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదు ప్రజెంట్ ఖాళీగనే ఉన్నాను. మీరు ఖాళీ ఫ్రీ ఉన్నారా.
ఆ ఖాళీగనే ఉన్నానండి. మీరు రు మార్నింగ్ నుంచి ఏం చేసారో చెప్పరా వివరంగా.
డైలీ ఆక్టివిటీస్ ఆ అండి డైలీ నేను మార్నింగ్ ఉదయం ఫైవ్ థర్టీకి అట్లా లేస్తాను.
ఆ
లేచి ఇట్లా నమాజ్ అట్లాంటివి చేసుకుంటా. నమాజ్ చేసుకున్న తర్వాత తర్వాతికి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ అట్లాంటివి చేస్తా.
ఆ ఇంకా ఆ తర్వాత ఏం చేస్తరు ఎక్కడైనా వర్క్ చేస్తరా.
అవునండి మేము ప్రైవేట్ ఎంప్లాయీ అన్నట్టు ఎంప్లాయ్ ప్రైవేట్ మేము. టీచింగ్ చేస్తాము మేము అయితే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచిన తర్వా టిఫిన్ చేసుకున్న తర్వాత టిఫిన్ యాక్చువల్లీ నేను ఇంట్లో ఎక్కువ చేయను అన్నది.
ఆ బయట ఎక్కువ తింటరా ఇన్ని ఆహా బయట అంటే మీకు ఏ టిఫిన్స్ అంటే ఇష్టం.
మోస్ట్లీ నేను ఇడ్లీ తింటా. ఇడ్లీ తిని తిని బోర్ గొట్టినపు ప్పుడు తర్వాతకి వొడానో వడా తింటా దాని తర్వాత మైసూర్ బోండాలని ఉంటయి గుండ్రంగా
ఆ
అవి ఎ తక్కువ తింటా. ఎందుకంటే దానిలో పిండి ఎక్కువ ఉంటది, అది ఎక్కువ డైజెస్ట్ కావు సరిగ్గా.
అవునవును.
మధ్యల సరిగ్గా ఉడకదు కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇడ్లీకి ఇస్తా దాని తర్వాత వడా వడ తింటా ఈ వడ కూడ నచ్చిద్ది నాకు.
ఆ హ్
ఎక్కువ తింటారండి. మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం?
నేను ఇడ్లీ తింటా, ఎక్కువ అంటే ఇడ్లీయే.
ఆ
వడా తింటా అప్పుడప్పుడు ఆ నాకు ఇష్టమైనది పూరి కానీ అది ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ ప్రిఫర్ చెయను
ఆ పూరి ఆయిల్ ఫుడ్ ఎందుకంటే దాంట్లో మనకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి అది ఎక్కువ తీసుకోకూడదు మనం
ఆ అందుకే ఇడ్లీ బాగా ప్రిఫర్ చేస్తా
అది ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ వచ్చేసి టిఫిన్లలో మీకు పూరి కాకపోతే ఇడ్లీ తిం టరు
అవును
హా మరి మీ డైలీ యాక్టివిటీస్లలో మీరు డైలీ ఏం చేస్తారండి చెప్తారా
నేను మార్నింగ్ ఫైవ్ కి లేస్తా అండి లేకుంటే ఫైవ్ తర్టీకి లేస్త లేేసి నమాస్ చదివి కొంచెం ఫ్రెషప్ అయ్యి తర్వాత అంట్లు ఉంటే తోముతా
నమాజ్ అంటే ఇప్పుడు ఐదు పూటలు నమాజ్ చేస్త ఐదు పూటల నమాజ్ ఉంటది కదండి
ఆ ఐదు పూటలు కాని నాకు జోహార్ దొరకదండి
ఓకే ఇప్పుడు ఫజార్ అంటారా పొద్దున చేసేదాన్ని మగరీబ్ అంటారా
ఫజార్ అంటారు
నమోదుల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా
అంటే అది మనం నమాజ్ చేయడం ఒక ఎక్సర్సైజ్ లాంటిది మనకు ఆ మోకాళ్ళ నొప్పులు కూడా రావు ఆ దైవాన్ని ఆరాధించాలి భ అలా కూడా ఇలా కూడా అని చెప్తున్నా
అవునా
మార్నింగ్ లేవగానే వాక్ కింగ్స్ రన్నింగ్సూ ఆ వర్కౌట్స్ ఇవన్నీ చేసే బదులు ఫై మార్నింగ్ లేచి నమాజ్ చదివి తే హెల్త్ కి మంచిది అని నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే అలా నమాజ్ చేయడం వల్ల అయినా మేము భక్తితో అల్లా తో ఏదైనా దువా చేసుకోవచ్చు ఆ విధంగా అయినా యూజ్ అయితది అన్నట్టు
ఒక మనిషి సన్మార్గంలో నడవాలంటే మంచి మార్గంలో నడవాలంటే నమా చేయడం చాలా అవసరం ఇంకో విషయం ఏంటంటే నమాజ్ చేయడం వల్ల స్పిరిచ్వల్ ఎనర్జీతో పాటు ఫిజికల్ ఎనర్జీ కూడా వస్తది అనట్టు స్పిరిచ్వల్లీ ఆధ్యాత్మికా శక్తితో పాటు శారీరక శక్తి కూడా పొందడం జరుగుతుంది
అవును
ఓకే ఇప్పుడు ఎన్ని రకాతులు ఉంటారు కదా ఎన్ని రకాతులు ఉంటాయి
రెండు ప్లస్ రెండు నాలుగు
ఆ రెండు ప్లేస్ రెండు నాలుగా
అవునండి రెండు ఫ రెండు సున్నతు రెండు ఫజర్
పర్దు
ఆ
ఫజర్ లో రెండు సున్నతులు రెండు ఫర్దు నమాజులు చదువుతరు ఓకే ఓకే జోహర్ లో అయితే
జోహర్ లో మొత్తం టువెల్ ఉంటాయి టువెల్ లో ఆ ఫోర్ సున్నతు ఫోర్ ఉ ఆ ఫర్జు ఆ మళ్ళీ టూ నఫీలు టూ సున్నతు ఉంటాయి
ఓకే ఓకే అంటే ఈ నమాజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి
ప్రవక్త ఆదమల్లాహి సలాం పుట్టినప్పుడు ఆ... అంత లేదు తర్వాత మెల్లమెల్లగా దైవభక్తి అనేది అంటే దేవ దూతలు వీళ్ళు కాబట్టి ప్రజల్ని మార్చేసిరన్నట్టు నమాజు వైపు ప్పు మరలాలి తప్పుడు ఉ దారిలో వెళ్ళకూడదు అని ఆ ఈ ఏ వాళ్ళకు మసీద్ అనేది లేదు ఎక్కడ సాఫ్ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని న్ నమాజ్ చేసేవాళ్లు ఈ నమాజ్ కూడా మన మొహమ్మద్ ప్రవక్త సల్లలాహు అల్ల యు సల్ లం వచ్చినప్పటి నుంచి కొంచెం అందరూ దాని వైపు ఎట్రాక్ట్ అయ్యారు అన్నట్టు
ఉ ఓకే ఓకే నమాజ్ అనేది మనకి చూసుకుంటే ఆ ఫస్టు ఊ ప్రవక్తలకి సంబంధించి ఉండేది అంటే దైవాన్ని ఆరాధించడానికి ప్రవక్తల కోసము అలా వాళ్ళకి నమాజు అనేది అవతరింపజేశాడు కాకపోతే సాధారణ ప్రజనం కోసం నమాజు అనేది లేకపోయా ఇంతకుముందు అయితే మహమ్మద్ ప్రవక్త సల్లలం సలం గారు ఆ మేరాజ్ షేబె మేరాజ్ అంటరు మేరాజ్ అంటే ఒక రాత్రి ప్రవక్త గారికి అల్లా తన వద్దకు పిలుచుకుంటాడు దేవదూత ద్వారా
మ్మ్
దాన్ని షేబే మేరాజ్ రాత్రి అంటుర్ ఆ రోజు జాగారం కూడా చేస్త్ తాము మోస్ట్లీ
అవును
షేబె మేరాజు రోజు ముహమ్మద్ ప్రవక్త అల్లాహతోని కల కలిసినప్పుడు అప్పుడు అల్లాహబ్ ప్రవక్త గారికి గిఫ్ట్ ఇచ్చారు మీ యొక్క ఉమ్మత్ ఉమ్మత్ అంటే ఎవరు అందరు ప్రజలు
ప్రజలు
ఉ అ ప్రవక్త ఒక ప్రేడ్ ఉంటది ఆ ప్రేడ్ లో వచ్చిన ప్రజలని ఉమ్మత్ అంటారు
మ్మ్ హ్హ్
ఆ ఉమ్మతు లో వచ్చిన ప్రజల కోసము నమాజ్ అనేది యాభై రకాతులు నమాజ్ అల్లా ప్రసాదించడం జరిగింది దానిని మరలా ఆ మూస అలే సలాం గారు ముహమ్మద్ ప్రవక్తను కలిసినప్పుడు ఈ యాభై రకాతుల నమాజులు చది వ్ వలేరు ప్రవక్త గారు మీ ఉమ్మత్ దీన్ని తగ్గించండి అంటే అట్ల ఐదు సార్లు అల్లాతోని ఆ ప్రవక్త ఆ గారు కలవడం జరిగింది
మ్మ్ హ్
ఆ నమాజ్ అనేది మనకి ఐదు రకాదులుగా మారడం జరిగింది అది మొత్తం షెబే మేరాజ్ లో జరిగిన ఆ ఆ ఇదంత ఘటన
ఆ నాకంత బ్రీఫ్గా తెలియదండి ఆ విషయం
నమాజ్ అనేది అప్పుడు అంటే నమాజ్ సాధారణ ప్రజలకి లేదు ఇంతకు ముందు ప్రవక్తలు ఉన్నప్పుడు ఇది ఇది మహమ్మద్ ప్రవక్త గారి ఉమ్మత్ లో పుట్టడం మన యొక్క అదృష్టం
ఆ
ఆ అంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఇట్లాంటి ప్రవక్త దొరకారున్నట్టు ఆ మూస్ అల్ల్ ప్రవక్త ఉంటారు అతను కూడా చెప్పారు నేను ప్రవక్త నన్ను ప్రవక్త చేయకుండా ఒక సాధారణ వ్యక్తిగా ముహమ్మద్ సల్లాల్ సలం ముహ్మద్ లో పుట్టించుదే ఓ వల్లా అని వేడుకున్నారు
ఉమ్
అంటే ఇస్లాం యొక్క సారాంశం అన్నట్టు ఇస్లాం లో నమాజు రోజా జకాత్ హజ్ మరియు కల్మా తయ్యబ అంటే కల్మా తయ్యబ ఎవరైతే చదువుతారో వాళ్ళు ముస్లిం గా పరిగణించబడతారు ఇస్లాంక్క ఐదు స్తంభాలుంటాయి
ఆ
ఐ స్తంబాలన్నట్టు ఇవన్నీ ఐదు స్ంభాల్లో మొ మొట్టమొదటి స్తంభము మనకి కల్మత్ అయ్యబ లాలా
అే
ఆ అంటే ఈ కాలమా ఎవరైతే తన హృదయంతో తన నోటితో ఉచ్చరిస్తాడో హృదయంతో పలుగుతాడో అప్పుడే అతను ముస్లిం గా పరిగణించ చెబడతాడు మేము చెప్పింది అంటే కొంత ఒక నాలెడ్జ్ నాకు కొద్ది నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది
ఇప్పుడు ఎవరైనా ఇస్లాం లో కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే ఆ కంపల్సరీ వాళ్ళు ఈ దువా చేస్తే కన్వర్ట్ అయిపోయినట్టేనా అండి
ఆ ఇస్లాం లో రావాలనుకుంటే అల్లా తప్ప ఆరాధ్య దేవుడు ఎవరు లేరు మహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క చిట్ట చివరి ప్రవక్త అని మనసు పూర్తిగా నువ్వు ఎవరైతే కోరుకుంటారో వేడుకుంటారో అతను ఇస్లాం లో ద చేరుకున్నట్టే అతని కోసం వేరే ఎటువంటి షరతులు లేవు
ఆహా
అ
హ మీకు తెలిసిన కొన్ని ప్రాచీన కట్టడాల గురించి చెప్పరాలండి
ఒక ప్రాచీన కట్టడాది చూడండి నాకు వరంగల్లో కిలా వరంగల్ అని ఉంటది కోట
ఆ
వరంగల్ తెలంగాణలో ఒక మంచి డిస్టిక్ట్ అది వరంగల్ అనేది
మ్మ్
ఆ తెలంగాణ డిస్టిక్ లో తెలంగాణలో డిస్టిక్ట్ అది అక్కడ ఆ ప్రతాప రుద్రుడు ద్వారా నిర్మించబడిన కోట అనేది ఉన్నది
ఆ ఏ కోట ఆడి
ఆ పుష్ మహల్ అంటారు ఆ ఇంకా దా దాని పక్కనే ఇంకొక కోట ఉంటుంది అదంతా కోట అతని సామ్రాజ్యం అన్నట్టు
ఉ
ఆ ఆ కోట నిర్మించి ఆ కోటలో రాజ్యం వెళ్ళవాడు అదు అదప్పు పురాతన కట్టడము ఆ కట్టడము నిర్మించిన తర్వాత ఆ చాలా కట్టడాలు ఉన్నాయి వెయ్యి స్తంభాలకు గుడి కావచ్చు వరంగ లో
కాకతీయులది వెయ్యి స్తంభాల గుడి ఆ ఇంకా ఏదో ఉంది కదండి రామప్ప
ఆ రామప్ప అంటే నేను ఎప్పుడు సందర్శించలేదు ఇంకో విధంగా చూడ లేదు ఎక్కువ తెలు అంటే విన్నా
ఆ నేను కూడా విన్నా నాకు తెలవదు
ఓకే మీకు తెలిసిన ప్రాచీన కట్టడాలు ఏమైనా ఉన్నాయాండి
ఆ ఉన్నాయండి చార్మినార్ ఉంది హైదరాబాద్ లో నాకు కూడా వరంగలో ఉన్నాయి తెలుసు కుష్మహల్ ఇన్ని సార్లు వెళ్ళిన కానీ కుష్మహల్ కి వెళ్ళలేదు అని లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ఎల్లిన
ఓకే ఓకే అండి ఏముండదు ఒక పెద్ద కట్టడం అంతే అది
అంతే జస్ట్ చూడడం రావడం అంతే కానీ బయట నుంచి మాత్రం చాలా బాగుంది
ఆ అద్భుతంగా ఉంటుంది బయట నుంచి ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి